మేడం చెప్పండి
ఆ మేడం ఏం చేస్తున్నారు మేడం పడుకున్నారా
ఆ పడుతుందండి
పడుకున్నారా
మీరు ఎం చేస్తారు
ఏం లేదు మేడం టీవీ చూస్తున్నా మేడం
ఉమ్
తిన్నారా మేడం పడుకుంటున్నారు ఉమ్ చేశాం మేడం డిన్నర్ అయి పోయింది మీరు ఏది చే సరే మేడం
తిన్నానండి గుమ్మర అయిపోయింది. కరినాండి మాది పప్పు ఏది
మాది చిక్కుడికాయ మేడం
ఉహు
ఆ
ఉన్నాయి మెమ్ ఇంకేంటి మేడం చెప్పండి.
మీకు స్వర్ణగిరి తెలుసా మేడం
మ చా అంటే అనడం విన్నా చూడలేదండి ఎన్నడు
అవునా ఊ మేము లాస్ టూ మంత్ లాస్ట్ మంత్ మీన్స్ జనవరి లో విజిట్ చేసా మేడం.
అవునా
ఊ చాలా బావుంది. చూడాల్సిన మంచి ప్లేస్ మేడం ఊ
ఊ ఎక్కడ ఉంటదండి అది స్వర్ణగిరి అంటే
స్వర్ణగిరి హైదరాబాద్ సిటీకి వెళ్లే రూట్ లో ఉంటది మేడం.
ఊ
సిటీకెళ్లే రూట్ లో ఉం ఉంటది సిటీకి వెళ్ళే రూట్ లో అంటే మెయిన్ రోడ్ కి కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటంది మేడం.
ఊ ఊ
ఉ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటది బావుంటది లోపట ఊ
ఏంది అంటే ఎక్కడ?
టేశ్వర స్వామియడా తిరుపతిలో అ న్న అంత దగ్గర దర్శనం కాదంటే గాని, ఇక్కడ మంచి దగ్గ మంచిగా దగ్గరగా దర్శనం అవుతుది మేడం బావుంది.
వెంకటేశ్వర స్నానము ఎట్లుందో అవునా
స్వామ్మెడ
ఒక వెంకటేశ్వర స్వామి ఉంటాడా ఇంకెవరైనా ఉ
వెంకటేశ్వర స్వా మీ దానికంటే ముందు కోనేరులో ఒక ఏంటి అది ఆమ్ దేవుడినిము కోనేరులో ఉంట కొంచెం ముందుకు ఉంటే కోనేరు ఉంటది మేడం. అంటే కొంచెంముందంటే అదే టెంపుల్లో, అదే టెంపుల్లో గాని కొంచెం డిస్ జన్సు ఉంట అన్నట్టు చ్ అక్కడ కోనర్లో అంట్ అంటే ఉంటుది అక్కడ కోరికలు ఉ అంటే ఎవరైనా కోరికలు కోరుకోవడానికి ఉంటే ఆ కోనేరులో కైన్స్ వేసి కూడా మొక్కోవచ్చు
ఉంటే మనం అనుకుంద జరుగుతాయి మ మం అనుకుంద జరుగుతాయి
అదే అంట. అంట అంతేగాని మేము. అప్పుడు ట్రై చేయలేదు మేం అంటే మేం కాయిన్స్ తీసుకెళ్లలేదు బట్ మాకు తెలియదు. అంటే వేరే వాళ్ళు ఎస్తంటే చూసిన చాలా అంటే ఆ కోనేరులో చాలా కాయిన్స్. వస్తున్నాయి మేడం అవన్నీ అంటే అంటే మేము వెళ్ళినప్పుడే ఏం చేస్తున్నరంటే అక్కడ రే ఏంటి దేవుడికి స్నానం పోపిచ్చి ఆ కైన్స్ అన్ని కలెక్ట్ చేసుకుంటారన్నట్టు అక్కడ ఉన్న వాళ్ళు.
ఆహా అవునా అంటే కోనేళ్లుు ఉంటాయండి
ఆ కోనేరు ఉంటది మేడం వాటర్ అంటే దేవుడు ఇట్లా పడుకొని ఉంటది అక్కడ మొత్తం మొత్త టోటల్ గా అని అంటే ఆ సరౌండింగ్ లో మొత్తం వాటర్ తోటి ఉంటదన్నట్టు ఫిల్ అయి ఉంటది.
హ హ
ఫోర్ సైడ్స్ ద్వారం ఉంటది మేడం ఫోర్ సైడ్స్
అవును ఫోర్ సైడ్స్ ద్వారా ఉ దా అంటే మెట్లు ఉంటాయా క ఉంటా కా
అంటే కోనేరుకిి ఫైవ్ స్టెప్స్ సిక్స్ స్టెప్స్ స్టెప్స్ ఉన్నయి మేడం లోపటికి వెళ్ళడానికి బట్ మనం లోపటికి వెళ్ళంత ఛాన్స్ ఉండదు. ఎందుకంటే పై దాకా ఉన్నాయన్నటు ఆ స్టెప్స్ దాకా వాటర్ ఉన్నయి. ఆ చుట్టూ అంటే రాడ్స్ లా కట్టి కట్టి ఉంటయి మేడం. అంటే అక్కడ ఉండే మనము మొక్కోడ మున్
అంటే హైదరాబాద్ లోపలనా అది ఎంట్రి ట్రెన్స్ లో
ఆ ఎంట్రెన్స్ లోనే మేడం ఆయనకి సిటీకి చాలా లాంగ్ ఉంటది మేడం సిటీకి థర్టీ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫార్టీ కిలోమీటర్స్ ఉంటది మేడం సిటీకి
అవునా బిఫోరే ఉంటదా ఇది స్వర్ణ ఇది కాదు గానీ సురంద్రపురి ను యాదగిరిగుట్ట
ఆ సురేంద్రపురి యా యాదగిరిగుట్ట సే ఇంకా అది కూడా సేమ్ మేడం అంటే మేము అది కూడా వెళ్ళాం మేడం
హు
యాదగిరిగుట్ట కూడా వెళ్ళాము యాదగిరిగుట్ట కూడా ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటది మేడం మెయిన్ రోడ్ కి హైడ్రాబాద్ రూటుకే ఫిఫ్టీన్ కిలోమీటర్సు ఊ ఫిఫ్టీన్ ట్వంటీ కిలోమీటర్స్ ఉంటుంది
సర్ సురేంద్రపురి
ఇయ సురేంద్రపుూరి తెలిదు మేడం అది మేము వెళ్ళలేము మేడం సురేంద్రపుూరి సురేంద్రపుూరి కా దానికి సరౌండింగ్ లోనే ఉందంటే బట్ మాకు తెలియదు అది
ఆ వెళ్ళలేదా ఎట్లలిరు మేడమ్ మీరు మరి
బై బసే మేడంమ్
బస్ేనా ఎంత అర్స్ంది
అంటే మేము సిటీ నుంచి ఇటే వచ్చాం మేడం అంటే ఇక్కడ నుంచి వెళ్ళలేగానే సిటీ నుండడి వచ్చాము మాకు వన్ అడ్ హఫ్ అవర్ పట్ టిన్ మేడం ఫస్ట్ స్వర్ణగిరి ఎలా స్వర్ణగిరిలో దర్శనం కాగానే దర్శనం అయిపోయిన తర్వాతకి మేము ఇంటి దగ్గర నుంచి ట్వెల్వ్ స్టార్ట్ అయినాం మేడం
ఇక్కడ అంటే ఆ హైదరాబాద్ ఉన్నారా
హైదరాబాద్ లో ఉన్నాము
అవునా ఏేమేం చెరేనా
సురేంద్ర పూరి ారురుగుట్ట మేడ
సురేంద్రపూర్ యాదగిరి సర్ణగిరి ఎప్పుడు విషలు
సుేంద్రపుూరి జిలే మేడం స్వర్ణగిరి సీ స్వర్ణగిరి యాదేరుగుట్ట సురేంద్రపూర్ జూలే సుర సురేంద్రపూర్ ఒకటే చూలేే మేడం
యాదాగిరి గుట్ట బాగా వసిందడు మే కేసీఆర్ ఉన్నప్పుడు బాగా చేసి
ఉ బాగుంది మేడం ఎదిరిగుట్ట కూడా బాగుంది గుట్ట పైన టోటల్గా మనకి భూమి పైన మనం ఎంత విశ్రాంతిగా ఉంటామో అంత ఫీజ పులుగు ఉంది పైన కూడాడ
అవును చాలా బాగుంద పోవాలని అనుకుంటున్నాం కానీ
పైన టోటల్ గా వేడం అంటే గుట్ట పైన టోట అట్ వాష్రూమ్స్ అంటే అన్ని అవైలబుల్ గా ఉన్నాయి మేడ ఇంకా
అవునా మంచిగా అది స యాదగిరి గుట్ట అంత బాగుందని అన్న అంటూ ఉంటే విన్నా చూడలే కాపోతే చూడాల అనుకుంటని చూడాల
హ
డాలన్ బావ్ ఉంది కోరిక గాని వెళ్ళలే ఒసన్ విల్లా రిసార్ట్స్
వెళ్ళండి మేడం మ్మ్ వెళ్ళండి చూడండి దర్శనం చేసుకోండి బాంది బా అంటే యాదగిరిగుట్ట మంచిగా ఉంటుంది నెక్స్ట్ స్వర్ణగిరి కూడా బాగుంటుంది
సురేంద్రపురి చూసిండ్రా అండి
పుర్జులే మేడ నెక్స్ట్ డే మేమ నెక్ క్స్ట్ అదే ఉంటది ఓచ్ మేబీ
చూడాలి అక్కడ గూడా బాగుంటాంది అంటా తుంటే విన్న చూడలేగాన్
మ్మ్
ఇంకేమన్ జూసింద
ఇంకా ఆహ్ మ్మ్ ఇటు సైడ్ మాత్రం టెంపుల్స్ ఇవే వెళ్ళినాం మేడం
మితొ హైదరాబాద్ లోపల ఇంకేట్ ఎళ్ళలేదా
ఈ హైదరాబాద్ లో సిటీ లో చాలా అంటే ట్యాంక్ బండి గోల్కొండ గోల్కొండ కోట గోల్కొండ కోట అద్భుతం మేడం అస్సల్ అ ది బోన్ అంటే చాలా అది పురాతన కాలం వాట్ నాటిది గదా గోల్కొండ కోట
అవును అంటుటే విన్నగద చూడు
చూసా మేడ అంటే ఫస్ట్ లస్కరి బోనాలని గుడా మన తెలంగాణలో అక్కడే ఫస్ట్ చేస్తార్ గదా మ్మ్ అక్కడ ఆహ్ అంటే గోలు కొండల మంచు బాంది మేడ్ అది జూసాము నెక్స్ట్ బిర్లా మ
హ్మ్
చార్మినార్
ఆహ్ అనీష్ చిల్ల పిల్ల మందులేంటే యే ఉంటాడండి
దిర్ అంటే టెంపులే మేడ్ అది గుడా అక్కడ కాకపోతే ముస్లిమ్స్ తోటి అంటే అది మొత్తం సరౌండింగ్ లో మొత్తం ముస్లిమ్సే ఉంటన్నట్టు బిర్లా మందిర్
ఆహ్ హా
జయిగ్ మొత్తం ముస్లిమ్సే ఉంటరు వాళ్ళు ఒక అన్ టే మన టెంపుల్స్ హిందూస్ టెంపుల్స్ యే విధంగా ఉంటదో బిర్లా మందిర్ గూడా వాళ్ళ టెంపుల్ లాగా అక్కడ అది ఉంటది కాన్కిల్ అందులో ఆహ్ దేవుడు అనేది అక్కడ అంటే మన హిందూ మతం వాళ్ళది నెక్స్ట్ ముస్లింస్ మతం నోళ్ళది మొత్తం గలిపి గలిప్ ప్పి అక్కడ ఉండేయంట మేము ఆ రోజు అంటే నాన్ వెెజ్ తినడం వల్ల లోపలికి వెళ్ళలేకపోయాం మేడం బయట నుంచే చూసాము
అవునా అంటే ముస్లిమ్స్ వాళ్ళ తింటారుగా అండి
ముస్లిమ్స్ అంటే అక్కడ మన హిందూ కూడా ఉన్నాయంటే మేడం హిందూస్ కూడా ఒక దగ్గరనే కలిపి ఉండడం వల్ల ఆ బిర్లా మందిర్ దగ్గరికి లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటదంట
అవునా మంచి మొత్తాంకైతే ఫ్యామిలీ టూర్ వయి లా హైదరాబాద్స ప్లేస్ అంటే హైదరాబాద్ అ ర తర్వాతనే ఏదైనా
హ
ఉడ్డానికి బాత కడా అనిక్కైనా హైదరాబాద్ తర్వాతడి మెంట్స్ పాట వస్తాందండి
బాబు ఫోన్ చూస్తున్నారు మేడం
అవునా అంటడి
అ
హైదరాబాదే ది బెస్ట్ ప్లేస్ పని చేయడానికైనా మన బతు ఎక్కడానికి వెళ్ళడానికయినా దేనికి ఏదైనా మస్తు కేటీఆర్ ఉన్నప్పుడు కూడా దాన్ని మస్తు డెవలప్మెంట్ చేసిండ అండి ఐటీ కంపెనీల అని అది చాలా ఎసిఆరు బ చాలా డెవలప్మెంట్ అయింది సిటీ మొత్తం హైదరాబాద్
చాలా అంటే చాలా అందుకోసం దాన్ని క్యాపిటల్ సిటీ గబటిరిగా రాజధాగాబటిరిగదా హైదరాబాద్ తెలంగాణకే రాజధాని అందానికంటే ఆ
అన్ని ప్లేసులు ఉంటాయి తగ్గడానికి ప్లేసులు అన్ని ఒక టూరిస్ట్ ప్లేస్ అంటే ఇక హైదరాబాద్
హైడ్రాబాద్ ఎస్ మేడం మేము కూడా రీసెంట్ గా, పిల్లల్ని తీసుకొని హైదరాబాద్ టూర్స్కేప్ వాటర్ ఫాల్స్ వెళ్ళాం మేడం
అవునా అవునా మీరు ఏం చేస్తారండి
టీచింగ్ చేస్తా మేడం హ ఆ అవును మేడం రీసెంట్ గా పిల్లని తీసుకొని వెళ్ళాము
ఆ మ్మ్ ఎట్లుంటది అక్కడ ఆ వాటర్ ఫాల్స్
వాటర్ ఫాల్స్ టోటల్ గా పిల్లల ఎంజాయ్మెంట్స్ మేడం ఇక టోటల్ గా బాగుంది బాగుంది మేడం విజిట్ జేయండి మీరు కూడా ఓకే మేడం
ఓకే అండి
ఓకే మేడం